హలో బాగున్నరా అండి
ఆ బాగున్నాం అండి
తిన్నరా అండి డిన్నర్ చేసారా
ఇప్పుడే డిన్నర్స్ కంప్లీట్ చేశానండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నమండి ఏం కకర్రీ అండి మీది
మేము చికెన్ ఫ్రైడ్ రైస్ చేసాం అండి
అవునా అండి ఆ ఇంతకు ముందే తిన్నామండి
ఏం ఏం స్పెషల్ అండి.
మాదా అండి ఇవాళ తోట కూరండి.
అవునా
ఊ
ఊ ఏం చేస్తున్నారు. హ
ఖాళీగానే ఉన్నామండి. పిల్లలకి పెట్టిన ఇంతకు ముందు పిల్లలకి తినిపించిన తర్వాత నేను తిని నేను తిన్నానండి మా సార్కి పెట్టినా ఆ
ఆ
అయితే ఇప్పుడు వాతావరణం ఎలా ఉందండి మీ సైడ్
మా సైడ్ వాతావరణం అండి బాగా ఘోరం ఉందండి మార్నింగ్ ఏమో చలి చలి ఉంటుంది. నైన్ దాడితే ఎండలు కొడుతుంటే మొత్తం డిగ్రీస్ బాగా డిగ్రీస్ ఇప్పుడే భారీ ఎండలు కొడుతున్నాయండి మీ సైడ్ ఎలా ఉంది.
ఆ మాసైడ్ కూడా ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి అసలు థర్టీ నైన్ డిగ్రీస్ అట్లా వెళ్తుంది ఇప్పుడే ఇంకా ఆ ఏప్రిల్లో ఇంకెంతుంటదో అండి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో ఉండే ఎండ ఈ సం సంవత్సరం వచ్చేసరికి మార్ కొచ్చేసింది అంత ఎండుందండి.
ఔనండి మా సైడ్ గూడా అలాగే ఉందండి. ఇప్పుడే అంతగనం వెండలు కొడితే తర్వాత ఇంకెంత గొడతయో అనేసి
అదే మా పిల్లలయితే స్కూల్కెళ్ళొచ్చే వరికి అలిసిపోతున్నారండి. చాలా ఎండలున్నాయి అసలు ఒ తట్టుకోలేకపోతున్నారు పిల్లలు
ద్యాన్నం టైం బాడీ డీహైడ్రేషన్ అయిపోతుందండి. వాటర్ ఎక్కువ తీస్ కోవాల్సొస్తుంది.
అదే ఈ మండే నుంచైతే ఇంక్ తొ వన్ వన్ టైం స్కూలో అండి ఇంకా అలసిపోతారు ఆఫ్టర్ కరెక్ట్ మధ్యాహ్నం టైం ఇంటికొస్తారు. మిట్ట మధ్యాహ్నం అసలు ఇంకా అలసిపోతారు చాలా ఎండలున్నాయ్.
చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి చిన్న పిల్లలు గదా మధ్యానం టైం ఇంటికొస్తున్నారంటే కంపల్సరి గొడుగు ఉండాలి. ఎండ అంటే వాటరె ఎక్కువ తాగు మనాలి
అదే వాళ్ళ కోసం అనేసి వాళ్ళ కోసం అని కాదు కానీ నార్మల్గా అయితే మేము అంటే వాటరే ఎక్కువ క్వాన్ క్వాంటిటీ ఉండే ఫ్రూట్స్ లను తీస్కొస్తున్నామండి వాటర్ మిలన్ ఆ దోసకాయ ఇంకా ఏంటంటే జ్యూసెస్ తీస్కొచ్చి ఇస్తున్నాం కొబ్బరి బోండా అట్లాంటివి కొంచెం లిక్విడ్ మోడల్స్ లో ఎక్కువ ఉన్నయ్ తీసుకొస్తున్నామండి మస్ సార్ అవే తీస్కొస్తున్నారండి
ఓకేకే అండి అలాంటివే తీసుకొస్తేనే మంచిదండి ఇప్పుడు
మ్మ్ మొన్న ఏంటంటే నార్మల్ గా పిక్నిక్ కి వెళ్ళినాంమండి బయట ఫ్యామిలీ తోటి ఆ కొంచెం టెంపుల్ దగ్గరలా పిక్నిక్ అని కాదు కానీ నార్మల్ గా వెళ్ళినాం ఇట్లా బయట వెళ్ళేసరికి ఆ రోజు కొంచెం ఎండ ఎక్కువ ఉంది అండీ అయితే మా బాబ్ కొంచం ఆడుకొని అ అటు ఇటు తిరగడం వల్ల ఆ రోజు ఒక టూ త్రీ డేస్ మొత్తం వామ్తింగ్స్ అట్లా చేసేసరికి
అవునా అండి ఇప్పుడు ఎందుకంటే ఎండలకు బాడీ బాగా డిహైడ్రేషన్ అయిపోతది చిన్న పిల్లలు కదా ఇమ్యూనిటీ పవర్ కూడా కొంచెం అంత ఎక్కువ ఉండదు
అదే కదండి ఈ సంవత్సరం ఇంకా వర్షాలు కూడా చాలా ఎక్కువ పడ్డాయండి కరెక్ట్ టైమ్ లే ఏమో వర్షాలు పల్లే అప్పుడు పంట పెట్టేసరికి పత్తులు అవి పెట్టిండ్రు అప్పుడు వర్షాలు పడక చెట్టు కొంచెం చిన్ననే ఉండిపోయింది తర్వాత వర్షం స్టార్ట్ అయితే మరీ ఎక్కువ అయిపోయినాయండి మళ్ళీ గడ్డి ఎక్కువ పెరుగడం అట్లా ఇట్లయి పోయింది బాగా వర్షాలు వచ్చినాయి
అంతే అండి కరెక్ట్ అంటే వర్షం పడాలి అనే టైంకి ఏమో వర్షం రాలేదు తర్వాత వర్షం వ వద్దు అనేసి పంట పత్తులు ఏరుతాం అనే టైముకి వరి కోత కోస్తామనే టైంకి వర్షాలు సా స్టార్ట్ అయినాయండి.
అవును అట్లాయి పంట నష్టాలు బాగా జరిగినాయండి ఉమ్మ్ రైతులకి.
అవునండి.
చలి కూడా ఈ సంవత్సరం చాలా ఎక్, కుండే అండి. బాగా చలి తీవ్రత అనేది ఎక్కువ ఉండే ఇక చలి అయిపోయింది. అనే టైం కి ఎండలుగావు. ఫేస్. ఒకసారి అంటే ఎండలు ఎట్లా ఎక్కువనే ఉంటాయి. కారణంగానీ మారి ఒకటే సరికి ఎక్కువ ఐయ్యేసరికి నార్మల్ గా పిల్లలు పెద్దలు. తట్టుకోలేకపోతున్నారు. అది కాకుండా పొద్దున్న టైం వచ్చేసరికి చలి పెడుతుంది. నైట్ ఏమో వేడ అవుతుంది. ఆహ్ వేడవడం వల్ల కూలర్లు. ఫ్యాన్స్ ఎక్కువ పెట్టుకోవడం అవుత్ కొన్ని అట్లా వచ్చేసరికి మార్నింగ్ వచ్చి. వచ్చేసరికి చల్లగా అయిపోయి గొంతులు పాటేసి తెేసుకుంటున్నాయండి.
అవునండి అట్లా చేసి మొత్తము ఇప్. ఇప్పుడు వాతావరణంతోటే జ్వరాలు వస్తున్నాయి అండి. ఏవేవో మొత్తం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి.
అదే కాదా. ఇంకా మా మా దగ్గర ఏంటంటే ఇది. ఆహ్ మా చుట్టుపక్కల పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుందండి ఈ మధ్య.
ఆహ్ అవునండి మా సైడ్ కూడా అండి. ఇక్కడ పేపర్ మిషన్ మాకూ దగ్గరలో ఉంది. అండి. పొల్యూషన్ వల్ల పేపర్ మిషిన్స్ వల్ల, మొత్తం వాయు కాలుష్యం బాగా మొత్తం జరిగేసి, పొల్యూషన్ భారీ అంటే భారీ అవుతుంది.
అదే. ఏ ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా మందికి లంగ్స్ ఎఫెక్ట్ పడుతుందండి. అసలు కరెక్ట్ శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉమ్ ఇంకా ఏంటంటే మా దగ్గర దగ్గర ఏక్ ఎక్కువ పత్తులు పెడతారండి. మా ఇంటి పక్కకే అంటే మాదే ఇల్లు కొంచెం ప్చ్ మా వాడలో లాస్ట్ ఉంటది. ఆహ్ మా ఇల్లు పక్కనే పత్తి చేను ఉంటదండి. దానికి కొట్టే స్ప్రేయర్స్ ఉంటాయి కదండి. పిచుకారిస్ ఆ అవి అట్లా కొట్టడం వల్ల స్మెల్ అం అంతా మా ఇంటి సైడ్ మొత్తం వచ్చేస్తుంది దాని వల్ల కూడా పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుందండి
అ చాలా జాగ్రత్తగా ఉండాలండి పత్తి మందులు కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అం దరిదాఫు లోనే చిన్న పిల్లల్ని పోనియకుండ్రి ఉంచుకోవాలండి
అదే ఇంకా దాంట్లో అంటే దోమల మందు అవి ఇవి కొద్దిగా స్ప్రే చేస్తారు కదండి అవి దోమల మంద ఇట్లా కొట్టడం వల్ల దాని మీద ఉన్న దోమలు మా సైడు వచి వచ్చేసి ఆ అమ్మ మళ్లీ కు కుట్టడం వల్ల ఫీ రావడం కాలు చేతులను ఉప్పి పెట్టడం అట్లాంటి ఎక్కువ సమస్యలు వస్తున్నాయండి మాకు కూడా
ఆ అ అది చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి అసలు దగ్గర చేన్ల దగ్గర ఉన్న ఇప్పుడు మనం చాలా కేర్ తీసుకు
ఇగ అట్లాదిస్తే మేము మేము ఏంటంటే పడుకునేటప్పుడు పిల్లలు వచ్చిన పిల్లలు కదండి ఇగ అనేసి ఏమంటారు మస్క్యూటోస్ ఇది దోమతెర ఉంటది కదండి ఆ అది ప్ర కాలం సంబం లేద సంబంధం లేకుండా అది సంవత్సరం మొత్తం వాడిస్తాండి మేము ఇగ దోమలు ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు సరిగా కప్పుకోరండి మళ్ళ వచ్చి కుడితే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఇగ దాని వల్ల అనేసి దోమలు ప సంవత్సరం పొడుగు మొత్తం వాడిస్తున్నామండి
ఓకే ఓకే అట్లా వాడుకోవడమే మంచిదండి ఎందుకంటే పక్కకే చేను ఉంటుంది అంటున్నారు కదా అ ఇంటి పక్కకే చేను ఉన్నప్పుడు అట్లా చేసుకోస్ కుంటేనే మంచిది
అదే ఇంకా ఇంకేంటంటే ఒకటి ఇప్పుడు ముందు కాలంలో ఏంటంటే పొల్యూషన్ కాకుండా మన మెయిన్ ఎక్కువ మ నాన వాళ్ళు తాత్ వాళ్ళు అట్లా ఎక్కువ ఎడ్ల బండి సైకిలు కాల్ నడుగా తోటే వెళ్లే వాళ్ళు అట్లాయి పొల్యూషన్ అనేది ఎక్కువ లేకుండా ఉండే అండి మంచిగా అంటే వాళ్ళు కూడా హెల్ ది గా అప్ ప్పటి జనరేషన్ మనుషులు చాలా హెల్దీగా ఉండే వాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే, మొత్తము ఒక్క ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్క ఒక్క ఒక బైక్ ఒక్కొక్క ఏంటి కా అట్లా ఒక ఫ్యామిలీకి ఒక కారు, ట్రాక్టరు, బైక్స్, స్కూటీ అట్లా చాలా ఒక్క ఇంట్లో ఒక టూ త్రీ అట్లా ఉంటున్నాయండి. దాని వల్ల ఏంటంటే పొల్యూషన్ చాలా ఎక్కువ అవుతుందండి.
ఆ. దాని వల్లే వాయువు కాలుష్యంక్. కోండపో.
ఆ అదే ఎక్కువ అవుతుంది అట్. ఇట్లా ఉన్నప్పుడు కొంచెం చెట్లని ఎక్కువ పెంచుకుంటే బాగుంటది అనిపిస్తదండి.
ఆ అవునండి అందుకే ఇగ ప్రభుత్వం కూడా ఎక్కువ అంటే అడుగుతునర్.
ఆ ఆ ఇప్పుడు ప్రభుత్వం కూడ, ఒక్కొక్కరు, ఒక్కొక్క చెట్టు పెట్టాలనేసి, నినాదాలు తీసుకొచ్చిరి కదా అండి అప్పట్లో ఆ హరి తాహారం అనేసి ఉద్యానవనాలు స్టార్ట్ చేసినయ్ కదండి. అట్లా ఉండడం వల్ల ఏంటంటే పొల్యూషను. పొల్యూషన్ వచ్చినా కానీ. కొంచెం చెట్లు కార్బన్ డై ఆక్సైడ్. కొన్ని ఎక్కువ గ్రహిస్తాయి కదండీ. కొంచెం తొందరగా మనకు ఆక్సిజన్ వచ్చేలాగా చూ ఉంటదండి. ఇంకా ఏంటంటే బైక్ స్టార్ట్ చేసే. అప్పుడు కానివ్వండి ఏదైనా, వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు, అప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా అండి. బాగా ఇట్లా ఒకటేసారి. పొగ బ్లాక్ పొగ ఒకటే సరి వెళ్తందండి.
స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అప్పుడే సారి వస్తమ్
కూడా చాలా ఇబ్బంది అవుతుందండి పిల్లలకు ఉన్నప్పు ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళి స్టార్ట్ చేస్తే, కొంచెం ఆ పొగ అనేది పిల్లలు పీల్చుకోకుండా ఉంటారు. కదండి.
అదే ఇలాగైనా వా వాతావరణంలో కలిసిపోయి మొత్తం అది ఎలాగైనా వాతావరణం కలిసిపోయి ఎఫెక్ట్ చూపెడుతనే ఉంటదండి చిన్న పిల్లలే అని కాదు పెద్దవాళ్ళకు కూడా మొత్తం శ్వాసకోస వ్యాధులు దానివల్లే వస్తాయి
ఏంటంటే ప చిన్న పిల్లలు దేన్ని ఎక్కువ తట్టుకోలేరు కదండి అట్ట అనేసి వాళ్ళకి తొందర ఎఫెక్ట్ పడుతుంది చిన్న పిల్లలకి కొంచము ఏజ్ ఒక అరవై డెబ్బై దాటిన వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఎక్కు ఫస్
గలు ఎందుకంటే చిన్న పిల్లలలో ఇ ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువ ఉంటది తర్వాత ఏజ్ పెరిగిన తర్వాత ముసలి వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగు వస్తుంది అందుకే ఎక్కువ ఎఫెక్ట్ చూపట్టది వాళ్ళ మీద
ఇంకా అవి వ వెహికల్స్ అని కాకుండా ఇప్పుడు పత్తులు పెడుతున్నారు కదండీ దాని వల్ల కూడా వాయు కాలుష్యం అనేది చాలా ఎక్కువ అవుతుందండి ఏంటంటే దాని వల్ల కొట్టిన మందుల వల్ల కూడా ఏరు కాలుష్యం అవు తుంది ఆ నెక్స్ట్ ఏంటంటే పంట మొత్తం అయిపోయిన తర్వాత పత్తి కట్టే తీ అంటే పీగుతారు కదండి తీస్తారు కదా అదంతా ఎండిపోయిన తర్వాత కూడా కాల పెడతారు దాని నుంచి అయితే పొగ కలర్ కలర్ పొగ
హ అనే మొత్తం ఎందుకంటే ఇక కెమికల్స్ వాడి ఉంటాయి కదా ముఖం మీద ఏదాంత ఒకటి
దాని వల్ల ఇంకా ఎక్కువ కాలుష్యం అవుతే అసలు స్మెల్ చాలా చాల బాగా స్మెల్ వస్తుందండి
ఆ అవునండి
ఉమ్ అట్లాంటి వాటిని కొంచెం కొంచెము ప్రభుత్వం కూడా ఏంటంటే పత్తి వల్ల లాభాలు ఉన్నాయి కానీ నష్టాలు కూడా దానికి మించి ఎక్కువనే ఉన్నాయి
అందుకే ప్రభుత్వం కూడా అంటే పంట మార్పిడి కంపల్సరీ అనే
ఆ పంట మార్పిడి చెయ్యాలి అనేసి ప్రభుత్వం కొంకడు ఒక ఇట్లా పెడితే బాగుంటది అనే నా కనిపిస్తుందిండి దాన్ని ఎక్కువ మంది అట్లా అనుకుంటలేరు ఎందుకంటే లాభం దేంట్లో వస్తుంది అనేసి చూస్తున్నారు
ఉమ్
సరే అండి మీరు ఇంతసేపు మాట్ మాట్లాడినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి
ఓకే సరే అండి